హలో
ఎలా ఉన్నారండి
బావున్నా
ఓకే నాకు ఈ రోజు చాలా విషయాలు తెలుసుకోవాలనీ ఉంది
దేని గుయించి
ఊరికే లైఫ్ ఎలా ఉంటదా అని
ఓ అలాగే మా మాట్లాడదాం
ఓకే నీకు నువ్వు కాలేజ్ లై్ కాలేజ్ లైఫ్ లీడ్ చేస్తున్నావు కదా
హ్మ్మ్
నీకు మీ కాలేజ్ లో ఒక బెస్ట్ మెమరీ ఏదైనా ఉంటే షేర్ చేసుకోవచ్చు కదా
అంటే ఇంకా నేను ఈ కాలేజ్ లైఫ్ ని అంత కంప్లీట్ గా లీడ్ చేశాను లీవ్ చేశాను అని అనుకోవట్లేదు అంత మంచి మెమరీస్ ఏమీ లేవు అన్నిీ సో సో గా రోజు వెళ్ళి రావడానికి మించి ఉండదు అంటే అంటారు కదా అయిపోయేంత వరకు దాని తెలిదని అయిపోయాక ఫీల్ అవుతానుో
తెచ్చుకుంటే గుర్తొస్తాయి
అవు
ఓకే మీ హాబీస్ ఏంటి
పెద్దగా ఏం లేమండి తెల్లవార ఇంత వరకు పడుకోవడము తెల్లవార కూడా నిద్రపోవడము పరిగెత్తుకుంటూ ఎప్పుడు రాంగ్ టైమింగ్ కి వెళ్ళడము అక్కడ తిట్కిచ్చుకోవడము అక్కడ కూడా దరి దేవత పిట్టల గుడ్ ఇట్కుండడమ ఆ తర్వాత అలా బాధపడుతూ ఎవరైనా వెళ్తుంటే చూసి వాళ్ళని చూసి ఆనందపడుతూ మనకన్నా దరిద్రంగా ఉన్న వాళ్ళని చూసి పర్లేదులే అనుకుంటూ అలా ఆ రోజుని కనిపేసి సాయంత్రం అలా ఊరి మీద పడి నడిచేసి ఏమైనా తినేసి మళ్ళీ ఇంట్లో వాళ్ళ ఫోన్ చేసి జరిగినవన్నీ చెప్పేసి ఎందుకంటే నేను కొంచెం వాగుడకాయని బాగు
ఆ ఓకే ఓకే కె అవును నికు ఆ హాబీసా నా హాబీస్ అంటే ఏముంది నాకు పాటలు వినడం అంటే చాలా ఇష్టం అంటే నాకు ఆ పాటలు వినడం ద్వారా కానీ నేను అంటే ఎవరి మీ అంటే ఎవరున్నా లేకపోయినా పెద్దగా నేనే ఏమ అనుకోను ఓకే నేను ఇదయిపోతుంటంది నేను నా మ్యూజిక్ నా ఫోన్ నాకు ఉంటే చాలు ఏం లేకపోయినా పర్లా మ్యూజక్ ఒకటి ఉంటే చాలు నేను రోజంతా కవాలంటే ఉండిపోత తా అంటే బోర్ ఫీల్ అవ్వను నాలో నేనే ఏందోందో ఆలోచించుకుంటూ అలా ఉండిపోతా ఎక్కువ అంటే ఇప్పుడు ఎవరు లేకపోయినా కూడా నాతో పాటు నేను ఎక్కువ ఫీల్ అవ్వను అలా అలా నాకు మ్యూజిక్ కంటే చాలా ఇష్టం ఇంకా ఏదైనా బుక్స్ చదవ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం బ చిన్న ఇప్పుడు బా చదివేదాన్ని కానీ ఇప్పుడు ఇక్కడ ఇంకా బుక్స్ కొని చదివే అంత ఓపికలేక చదవట్లేదు ఇంకా అంతే డైలీ రొటీన్ అంటే ఇదే ఉంటుంది నేనా ఆ నాకు ఒక్ బుక్ ఇష్టమ్ నేస్తమ్ బుక్కు
దాంటో మీరు అంటే మీకు అది ఎందు అంటే ఏదో ఒక పాయిన్ట్ అందులో బాగమ్ నచ్చి ఇన్సపేర్ అయుంటారు కదా ఏంటో తెలుస్కోవచ్చా
దాంట్లో నాకేంటంటే ఒక స్టోరీ ఉం టది ఒక మదర్ అండ్ డాటర్ స్టోరీ ఆ స్టోరీ వల్ల నేను చాలా ఇన్స్ పదై నా క బుక్ చాలా నచ్చింది ఆ ఒ ఒక్కటే కాకుండా చాలా బాన్టది చదువు అంటే ఒక్క టాపిక్ అని కాకుండా చాలా విషయాలు మన లైఫ్ లో ఎలా ఉండాలని చెప్తూ ఉంటది ఎలా జరుగు తయి
మన నిజ జీవిత సన్నివేశాలతో బాగా
తొతాం మల్ల సో అందుకు అలా బా ఇష్టం అది ఆ బుక్ ఏంటంటే నాకింకొంచెం స్పెషల్ ఏంటంటే ఆ బుక్ మా నాకు మా నాన్న కొనిచ్చాడు సో అది ఇంకా కొంచెం స్పెషల్ కాబట్టి నాకు ఆ బుక్ అంటే చాలా ఇష్టం బట్ కానీ చదివి చాలా రోజులు అయిపోయింది చాలా రోజులు
మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందా మీకు
ఆ చదవాలనిపిస్తది అయినా చదవడం అలవాటెందుకు ఉండకు మా నాన్న వల్ల అలవాటైన్ది
అయితే మీకు మీ నాన్నగారికి మంచి ఆ ఏమంటారు
బావుండి ఆ చాలా అవును చాలా బావుం అదే నేను ఏదన్నా చెప్పుకోగలుగుతా ఆ ఫ్రీడమ్ ఇస్తారు
అ
అంటే అర్థం చేసుకుంటారు ఊరికే జడ్జ్ చెయకుండా నేనే ఏం చెప్పినా అర్ ర్థం చేసుకుని ఏది కరెక్ట్ ఏది రైట్ అని చెప్తారు
అలా
ఆ నమ్మకంగా ఉం టారు ఆ నమ్మకాన్ని నేను కూడా నిలబెట్టుకోవాలి
అవును
స్పోర్ట్స్ ఆడటం అంటే ఇష్ ఏదైనా స్పోర్ట్స్ ఆడుతారా మీరు
నాకు చెస్ ఇష్టము కానీ ఈ మధ్య నా బుర్రేం పని చేేయలేదు ఆడలేక చెట్లిష్టము ఆ చాల రోజులైంది ఆడి
ఎవరి దగ్గర నేర్చుకున్నావు చెస్
నార్మల్గా స్కూల్ లో ఆడుతూ ఆడుతూ చిన్నప్పు నా చిన్నప్పు ఆ ఉంది వాళ్ళకుఅంటే క్లాస్ పూర్తిగా ఆడుతూ వెళ్ళేవాళ్ళు ఎక్కడికి ఎక్కడైనా టోర్నమెంట్స్ కి అలా వెళ్ళేవాళ్ళు
ఓకే ఓకే
ఆ కానీ వాళ్ళని చూస్తూ నేను నేర్చుకున్నా అంటే అప్పుడు అం తే వాళ్ళంతా ఎక్కువగా నా ఏం పని చేసేది కాదు
ఆ
ఇప్పుడు ఆడుతూ ఆడుతూ ఉంటే పని చేేస్తుంది వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు
ఆ
ఆ నేను ఈ మధ్య అలా చేయడం నేర్చుకున్నాను మళ్ళీ మధ్యలో ఆపేశాను ఎందుకంటే ఈ మధ్య నాకు సుడోకు ఆడటం ఎక్కువ నచ్చింది
ఓ సడొకో ఓకే అవును నీకు హయ్యర్ స్టడీస్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే జాబ్ బిజినెస్ అలాంటిది ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా
జాబే అ ఇంకా ఎంత చదివినా ఇంతకి మించి ఏమి ఉండదు మనకి స్కిల్ ఉంటేనే జాబ్ వస్తు స్కిల్ నేర్చుకోవాలి
ఓకే ఏమనుకుంటున్నావు నువ్వు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావా హ హార్డ్వేర్ సైడ్ వెళ్దాం అనుకున్
ఆ సీ పో ప్రోగ్రామింగ్ అంతా మంతో అయ్యే పని అంటే దేనికికెళ్ళాలన్నా సరే ప్రోగ్రామింగ్ రావాలి కష్టపడాలి ఆ నాకు తెలిచినంత ఇంత వరకు సాఫ్ట్వేర్ సైడ్ అయితే జాబ్ గ్యారంటీ ఉంటుంది హార్ట్వేర్ లో స్కిల్ ఉండి మంచి వెళ్తే ఆ అంటే ఎక్కువ లైఫ్ టైమ్ ఉంటుంది
ఉ
అనేసి అనుకుంటుంది
ఓకే
అలానే వెళ్దాం ఆ సైడ్ కే కానీ అంత ఈజి అయితే కా మ్ అదే నేను చూసేచేసుకు కష్టపడాలని తెలుసు కానీ బాడీ సహకరించ
ఏం లేదులే అనుకుంటె అయితది లేవే
చె
ఓకే మీ క్లాస్ లో ఎవరైనా ఒక ఫన్నయస్ట్ పర్సన్ ఎవరైనా ఉంటారు కదా
మా క్లాస్ లో అంటే అంత అంటే ఒక్కొక్క సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కరు టైం వస్తుంది కదా ప్రతి వానికి అన్ని కళలు ఉంటాయి టైం ను బట్టి ఒక్కొక్కళకి బయటపడుతుంటాయి
ఆ ఓకే
అమ్మాయి గిరిజ రాణ అని తన అయితే చాలా
ఆ
చాలా అంటే ప్రతి సిచ్యువేషన్ ని ఫన్ క్రియేట్ చేస్తుంది నేను అంత ఫన్నీ పర్సన్ అయితే కాదు కొంచెం సీరియస్ టైప్ ఆఫ్ అంటే ఎంత పెట్టుకో కోవడం బెటర్ రా అన్నట్టుంటారు కదా అందులో తనుమ్ అంతే
ఒకే
అ ఇంకా
ఓకే ఆ ఆ ఉన్నారు ఆమ్ డి త్రీ అని రోల్ నెంబర్
ఉ
అబ్బాయి చాలా చాలా ఫన్నీగా ఉంటాడు అంటే ఈ మధ్య ట్రైనింగ్కిి రావట్ లేదు కానీ అంతకు ముందు క్లాస్ లో ఫన్ అంటే ఆ అబ్బాయే ఊరికే జోక్స్ వేస్తా మేడం వాళ్ళతో మాట్లాడతా అలా ఫన్న ఫన్నీగా ఉండేవాడు అలా టైం తెలియకుండా అయిపోయేది కానీ పెద్ద వెదవా
ఓ మీకు ఎలా తెలుసు
అలా తెలుస్తుంటాయి కదా చూస్తుంటే అలా ఓకే ఇప్పుడు ఇంకొకటి నువ్వు రోజులు ఆ సోషల్ మీడియాలో ఒక ఎంత టైం స్పెండ్ చేస్తావు
ఇది చెప్తే నేను బాధపడతాను మళ్ళీ తలుచుకొని తలుచుకోని
అది కూడా నిజమే ఓకేలే మనకు ఆ టాప్
నా స్క్రీన్ టైమ్ అం అ ఫోన్ చూసే టైమింగ్ చాలా ఎక్ ఎక్కువే ఉంటుంది అంటే ఒక
నాలుగు
యావరేజ్ గా తీసుకుంటే సెవెన్ అవర్స్ ఉంటుందియావరేజ్ తీసుకుంటే సండే వస్తే టువల్ వస్తుంది అంటే యావరేజ్ చెప్తాను ఆన్ యావరేజ్ సండేస్ మూవీ ెన్స్ తీసుకుంటే అంటే కాలేజ్ లో స్ట్ స్టాఫ్ లేని రోజు ల్యాబ్స్ ఉన్న రోజులు నాది కూడా ఉంటుంది
ఆ మనిమం ట్వల్ టెన్ నైన్ మ్ అలా ఉంటాయి ఇంకేంటి రంజాన్ వస్తంది
ఇంటికి క్కెళ్ళేసి హలీ మొండించుకోవాల అనుకుంటే ఇంట్లో వాళ్ళు మీకు కావాలంటే హోటల్కి వెళ్తిన కానీ ఇంట్లో అట్లాంటి పనులు ఏమి చేయొద్దని చెప్పి ఇట్ వార్నింగ్ ఇచ్చారు ఇంకా రంజాన్ కి డ్రెస్ కొనుక్కోవాలి మీరేమైనా సజెస్ట్ చేస్తారా ఏ టైప్ ఆఫ్ డ్రస్ అంతే
బ్రో మీరు వేసుకునే డ్రెస్సెస్ నాకు ఎలా తెలుస్తాయి మీరు ఇంకా బాగా వేసుకుంటారు మీరే బాగా సెలెక్ట్ చేసుకుంటారు
అంటే ఉంటుంది కదా ఒక విజషన్ మీరు చూసు చెప్పరు కద లైక్ రంజన్ ఎటువంటి టైప్ ఆఫ్ డ్రస్ అయితే చూడానికి బాగుంటుందని మీరు అనుకుంటున్నారు
నాక్ తెల్సి కుర్తి సెట్ ఏదైనా మంచిగా గ్రాండ్ లుక్ వో చేది
మెరుస్త మెరుస్
అంతే ఆహా మీరు ఆ అంటే నేను చూస్ చూసే వాళ్ళు అందరూ అలాంటివి వేసుకుంటారు ఏంటో రంజాన్ వస్తే చాలు ఏందో మెరుస్తా మెరుస్తా అబ్బే అంటే అదేమన్నా ఫార్మాలిటీనే ఏంటి ఎవ్వరు నార్మల్గా ఈకా అవునా ఓకే మనం ఇంకొక కాల్లో మాట్లాడుకుందాం బాయ్ బాయ్ అండి